హలో
హలో
ఖాళీగానే ఉన్నారా అండి
ఆ ఖాళీగానే ఉన్న చెప్పండి
నా వాయిస్ వినిపిస్తుంద అండి మీకు
మ్మ్ వినిపిస్తుంది
మీ వాయిసే కొంచెం సరిగ్గా వినిపియట్లేదు ఫోన్ మంచిగా పట్టుకోరా
ఆ ఓకే నా ఇప్పుడు ఇప్పుడు ఓకేనా హలో
ఆ ఓకే మ్మ్ చెప్తారా మాకు
ఉగాది ఎలా జరుపుకున్నారు మీరు ఆ చెప్ చెప్పడి వినిపిస్తుంది ఉగాది ఎలా జరుపుతున్నారు మీరు నేను ఊరికేళ్ళిన మీ ఊర్లో అమ్మమ్మ ఉగాది పచ్చడి వేస్తేదా చెడు దూచ
హ్మ్ హు అవునా ఎట్లా దిస్తారు ఉగాది వచ్చడి
వస్తుంది కాద అదే చెట్ రుచులు అంటే మామటి అంటే ఫుల్లగా చేదు అన్నట్ంటంది కదా తీపి ఒకరు ఇలా అన్నీ ఉండాలి అన్నట్టు లైఫ్ లో కూడా అన్ని సుఖ సంతోషాలు ఉంటాయి అని ఉగాది పచ్చడి యేసింది ఉగాది పచ్చడి ఎలా చేస్తారు అనంటే మామిడికాయ పుల్లగుంటది. అంటే ఇప్పుడు ఫెస్ట్ సీజన్ కాబట్టి స్టార్టింగ్ ఇయరు కదా మ్
ఆ మ్మ్